హలో వినిపిస్తుంది తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్న
ఎం తిన్నారు
ఏం చేస్తున్నారు అన్నం పప్పు ప్పు బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై
బీట్రూట్ ఫ్రై మీరు చేసుకున్నారా
కాదు పీజీలో పెట్టింది
ఓకే బాగుంటుందా ఫుడ్
హు ఫుడ్ బాగుంటుంది
నీకు వంటచ్చా
వంట వచ్చు కానీ ఎక్కువ రావు
హమ్
హలో
హలో
మ్మ్ చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికనే
కాలేజ్ కి వెళ్ళారా
ఆ వెళ్ళాం
మ్మ్ క్లాసెస్ స్ ఏమన్నా జరుగుతున్నాయా
జరుగుతున్నాయి క్లాసెస్
ఎన్నె
హ్మ్ మీకు
మాకు జరుగుత్ తున్నాయి అండి
ఇంకేమండి
ఏమన్న ట్రిప్స్ కి
మీకేం పెట్టారు ఫుడ్ ఈరోజు
ట్రిప్స్క్ అండి ట్రిప్ కి ఎవరైనా వస్తారా హలో
హలో
హలో వినిపిస్తుంద అండి
ఎవరు ఆ వినిపిస్తు చెప్పండి
ట్రిప్పుకొస్తారా అంటున్నాండి
ఏం లేదండి ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి
హ్మ్
ఎగ్జామ్స్ తర్వాత అయితే మే మేలో
మేలో అయితే జూన్ లో వస్తారా ఎం టిప్ కనేసుకుంటున్నాము వస్తారేమన్నా
ఎక్కడికి
తిరుపతి ఆ విజయవాడ అలా వెళ్ళాలనుకుంటున్నాను భద్రాచ చలం
ఎన్ని డేస్ ఉంటుంది
అలా టూ త్రీ డేస్ అంతే అండి త్రీ డే
ఉమ్
అంటే ట్రిప్పుకుడండి అండి తిరుపతి అయితే టూ డేస్ త్రీ డేస్ అవుతుంది విజయవాడ అయితే వన్ డే వన్ అండ్ హాఫ్ డే ఉందే
అంతేనా
ఆ అంతేనండి ఉంగయి ఇటు భద్రాచలం అలా అయితే అరుణాచలం కానీ భద్రాచలాం బాగుంటుంది వెళ్ళారా ఎప్పుడన్నా
లేదు అనుకున్న అలా వ ప్లో ఇంకా
వినండి ఒకసారి బాగుంటుంది భద్రాచలం మరి రాచ్ చలం వెళ్ళాక దగ్గర్లో ఉమ్ ఏంటండి
పడవ బోట్లో
లేదండి అలా ఏం లేదే
లేదా
ఆహ అప్పట్లో అంటే అలా వెళ్ళారు ఇప్పుడు అంటే ఇంకా హైవే మీద వెళ్ళొచ్చు పడవలు అనేది కాకుండా బ్రిడ్జ్ కట్టారా అండి ఉమ్ ఇంకా మీరు అ ఆ అవునండి
ఊహూ
మీరు ఇంకా నార్మల్గా ఎటన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళాక నదిలో స్నానం చేయాలకుంటే అక్కడ చేసి వాటర్ కూడా అంత నీట్నెస్ గా ఉండవండి
ఊహూ
హ్మ్ ఏదో ఉన్నాయంటే ఉంటాయి అంతే గుడి బావుంటది
వెళ్ళాలి ట్రై చేయాలి
హ్మ్ ఏవి తూ మేడారం వెళ్ళారా
మేడారం లేదు
సమ్మక్క సారక్క అంటారు కదా
ఊహూ వెళ్ళలేదు
అక్కడికి వెళ్ళండి బాగుంటుంది అక్కా చెల్లెళ్ళ గొలుసు
హ్మ్
అది భద్రాచలం నుంచి ఒక వన్ ఫిఫ్టీ ఎం తోఉంటుందండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్
వన్ ఫిఫ్టీ ఉంటుందా
ఆ ఇన్
ఊహూ అంతుంటుందా
ఆ ఉంటుందండి
అక్కన్ చే హ్మ్ హు
మ్మ్ అవును ఆ భరాచలంలోనే ఇంకా దూరం అంటే కొంచెం కొంచెం దగ్గరలో సీతమ్మ వారు ఆడ వేసుకు ఉంటారు చూడండి అడవులో ఏదో ఊరుంది తన పే ఆ ఊరి పేరు ఏ అక్కడ బాగుంటుంది ఒక నదిలా ఉంది కొంచెం అక్కడ అమ్మవారికి పాదాలు ఆ వెళ్ళాం అన్ మేము టూ టైమ్స్ వెళ్ళాము చాలా బాగుంటుంది
మ్మ్
ఎప్పుడైనా వెళ్ళండి
టైం వస్తే వెళ్ళ ఎక్కడికైనా వెళ్ళచ్చు టైం వచ్చినప్పు అది ఆగదు అదృష్టం ఉండాలి హలో హలో హలో హలో
మీది కట్ అవుతుంది కట్ కట్ అవుతుంది సిగ్నల్ లేదనుకుంటా హలో వినిపిస్తుందా హల్ కట్ కట్ అవుతుంది వయిస్ ఆ ఇప్పుడు చెప్పండి
ప్రాబ్లమ్ ఏమో అండి
ఆ అవు ఇంకేమండి
నిజే వాడ వెళ్ళాల అనుకుంటున్నాముంది ఏంటండి హలో హలో హలో